లో
హలో
ఆ వినిపిస్తుంది మీ వాయిస్ ఇన్పిస్తుంది మేడం
వినిపిస్తుందండి చెప్ ప్పండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
బావున్నాను ఏం చేయలేదు ఖాళీనే ఉన్నానండి మీరేం చేస్తున్నారు
నేనూ ఖాళీగానే ఉన్నానండి బాగున్నానండి మ్
ఓఓకే కేర్ నాకు ఖాళీనే ఉన్నారు కదా వాటర్ మిలన్ నాకన్నీ ఫ్రూట్స్ వాటర్ మిలన్ అంటే ఇస్తాం బ్యాంగో కూడా అంత నాకు నచ్చదు కానీ వాటర్ గువా అండి నాకు చాలా ఇష్టం మీకే ఫ్రూ వేషాం అండి కానీ సమ్మర్ టైం లో ఈ సమ్మర్ టైమ్ లో అయితే ఆ వాటర్ మిలన్ అయితే బావుంటంది అన్నిటికన్నా ఎక్కువ వాటర్ కంటెంటు కదా
అవును అవును అవునా హెల్త్ కి చాలా మంచిది. కాని ఇప్పుడు వ ప్రతి ఒక ఫ్రూట్ లో కూడా కెమికల్స్ అనేది యాడ్
అవునవునవును మరి అసలు స్వీట్ లేకుండా పోతున్నాయి పగాట్టి
దేన్ని కూడా
స్వీట్స్ లేకుండా అయిపోతున్నాయి ఆ అవును అంటే ప్రతి ఒ మనం టే అసలు టేస్ట్లేకుండే ఇప్పుడు ఏమన్నా ఫ్రూట్ ఇప్పుడు బనానా బనానా నీ ఇది ఏముంటది ఆపిల్ ఆపిల్ ఇది మ్యాంగో ఆ మ్యాంగో కూడా పుల్లగానిపిస్తున్నాయి కానీ ఈ పైన ఏమో చూస్తే
చూస్తే మంచిగా ఎల్లో ఇష్ లో మంచి అబ్బ ఈ పనై బాగుంటది అనే లాగా కనిపిస్తు న్నాయి కాని ఉమ్ చూస్తే మా ఆ తినేటప్పుడు అన్ని అలా పుల్లగా అంత చేదు చేదుగా ఉండడం ఇవన్ వి ఉంటున్నాయన్నామా ట అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని మాందులతోని మా పండ పెడుతున్నారు ఆర్గానిక్ అనేది లేదు అసలు ఫుడ్ లో ఈ ఫుడ్ వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తు తున్నాయి
ఈ పప్పాయ కూడా అసలు స్వీట్లు లే ఇంతకు ముందు ఏమన్నా తింటుంటే కొంచెం కొంచెమన్న
ఉ అవును ఇప్పుడు బయట దొరికిన ఫ్రూట్స్లలో ఏది కూడా సరి గా వస్తలేదు టేస్ట్ ఉండట్లేదు ఫస్ట్ పైకి చూడానికి కలరింగ్ అనేది చాలా బాగుంది కానీ లోపల తినే
పిల్ అయితే యాపిల్ యాపిల్ అయితే అంతా బెండులాగా ఉంటుంది చూసినవా స్విట్ లేకుండా రబ్బర్ అట్లాగా అ
రఫ్ గా వస్తుంది అసలు ఏది సరిగా ఉండట్లేదు ఈవెన్ అంటే ఇప్పుడు కూరగాయలు కూడా సేమ్ అలానే వస్తున్నాయి ప్రతీది ప్రతీదీ అంతా కెమికల్స్ అం ఆ అన్నికే కెమికల్స్ యే ఒక్కటి కూడా ఆర్గానిక్ అనేది లేదు. సో అందుకే మేము ఏం చేసామంటే మా ఇంటి వెనకాల ఒక ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. సో ఆ ప్లేస్ లో మేము కొన్ని విత్తనాలని తీస్ కొని వచ్చి మనకి ఏ వె తే కూరగాయలు కావ అనుకుంటున్నాము వాటి విత్తనాలన్నీ తీసుకొని వచ్చి మేము పెట్టే వాళ్ళం అనమాట అవును
ఇంకా బాగుంటది
సో మేము ఆ పాల పాలకూర పాలకూ కూర బెండకాయ వంకాయ టమాటోస్ ఆ దోస్కాయ ఉ ఇంకా ఆనపకాయ అంటారు కదా సోర
అద కుడుగాఓ అపుకాయ ఆంట ఏ
సోరకాయ సోరకాయ మనం సాంబార్లో వేసుకుంటాం చూడండి ఆ సాంబార్ లో దోసకాయ వేసుకుంటా ంటాము సొరకాయ కూడా వేసుకుంటాము
హ
సో ఇలాంటివి కొన్ని కూరగాయలని మేము పన్న సున్నామానమా మా ఇంట్లో పెంచుకుంటున్నాం చెట్లని సో ఇలా చేస్తే ఏంటంటే కొంచెం ఇప్పుడు అవును ఎప్పు ఇప్పుడు మన ఇంట్లో పెంచ కుంటున్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది అదే ఇప్పుడు బయట మనం ఏమనా కూరగాయలు తీసుకొచ్చుకున్నాం అనుకోండి అవి ఎప్పుడెప్పుడు నుంచో తీసుకొచ్చిన పెడతారు అందులో మళ్ళీ ఏేరుకొని వేరుకొని తీసుకోవాల్సి వస్తది ఆ అన్ని ప
అవి కూడా ఆ తతిలు ఉంటాయి అండ్ తెరవాకుండా కొన్ని ముదుడు ముదుడు కూడా ఉంటాయి కొన్ని అంటే ఎండిపోయినట్టుగా అనిపించింది సంమ్మార్ కావట్లే ఇంకా ఎక్కువ ఉంటాయి ఏమైనా మన
గ గురుజీ పతి చేండదు
ఓన్గా మనం చేతులతో పెంచుకుంటేనే త పా
ఉ అందుకే ఈసారి మేము ఏం చేస్ న్నామంటే అన్ని విత్తన కావల్సిన కొన్ని కూరగాయలని సెలెక్టెడ్ గా తీసుకొని ఆ వి వాటికి సంబంధించిన విత్ తనలావన్నీ తీసుకని వచ్చి మా ఇంట్లో ఒక తోటలాగా పెంచేసుకున్నాం అన్నమాట సో ఇంట్లో ఒకటి పాపాయ చెట్టు కూడా ఉంటుంది ఆ సో చెట్టుకి పాపాయ కాసినప్పుడు పపాయ కూడా ఇంట్లోనే ఫ్రెష్ పపాయ తీసుకొని మంచిగా హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మా పిల్లలు తింటూ
బ్బ ఈ ఆలోచనా
ఉమ్ తగ్గపో అవును అయినా ఏముంది నార్మల్గా ఆ ఇంట్లో ఖాళీ ప్లేస్ లేకపోతే ఏంటి ఆ మనం ఒక తొట్టి కూడా తీసుకొని వచ్చి అందులో ఇంత ఎరమట్టి తీసుకొని వచ్చేసి మనం విత్తరాలు ఏసేస్తే ఇంట్లో మన తోటిలో కూడా ఇలాంటివి పెరుగుతూనే ఉంటాయి కదా ఇప్పుడు మనం ఖాళీ బాటిల్స్ బయట వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాము సో ఆ వాటర్ బాటిల్స్ని వాటి టిగా పడేయకుండా వాటిని చిన్న చిన్న హోల్స్ లాగా చేసేసి దాంట్లో కొంచంత మాట్టి వేసేసి
ధనియాలు మెంతులు
ఆ ఎలు ఎల్లిగడ్డలు ఇవన్నీ వస్తూ ఉంటాయి కొత్తిమీర పెంచుకోవచ్చు పుదీనా పెంచుకోవచ్చు ఆ కరివేపాకు పెట్టు కొచ్చు
ఈవెన్ మెంతులు కూడా వేసినామ ఈజీగా వచ్చేస్తాది
అవును మెంతి కూడా మనకు ఇవన్నీ వచ్చేస్తాయి చిన్న చిన్నవి ఇవన్నీ మనకు వచ్చేస్తాయి అవన్నీ మనం ప్రతి రోజు ప్రతి ఒక్క కూరలో మనం వాడుకునేది అన్ని వేసుకోవచ్చు ఎన్చక్క మన ఇంట్లోనే బండిచ్ కోని మన ఇంట్లోవే వాడు కో
కానీ కొందరు ఓపిక ఉండదు అనమాట టైమ్ ఉండదు కొందరి ఓపిక కూడా ఉండదు
అవును వాటికి మనం వాటర్ పోస్ ఇస్తూ ఉండాలి వాటర్ మనం ఎంత ఎక్కువ వాటర్ అనేది నీళ్ళు అనేది ఇస్తూ ఉంటే అవి మనకు అంత ఎక్కువగా ఇస్తాయి అనమాట సో ఏ విధంగా మనం ఇట్ల కూడా పండించుకొని ఎంచక్కా మనం ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవ చు మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది ఉ ఎక్కువగా బయట ఇప్పుడు బయట ఏ హోటల్స్ లో తిన్నా ఏ ఎక్కడ తిన్నా కూడా అత్ కల్తీ ఫుడ్ కల్త ఆయిల్ ఆ నూనె కూడా ఫ్రెష్ గ ఉండదు మరిగిచ్చి మరిగిచిందే పెడతా ఉంటారు అవును చాలా బ్లాక్ గా ఉంటుంది మరిగచ్చి మరిగచ్చి పెడతారు అది తినడం వల్ల మనకి ఇంకా లేనిపోని రోగాలన్నీ వస్తూ ఉంటాయి ఆ రోగాలను కాపాడుకోవడా ఆ రోగాల నుంచి కాపాడుకోవడానికే మనం సం బాధించిందంతా అయిపోతది
ఉహూ ఆవ్ ఇప్పుడు ఆసుపత్రిలో కూడా ఎక్కువ మని కచే పోతాన్ ఏమైంది ఇదే ఏమైంది ఫోన్ చేసుకున్నప్పుడే
అవును ఏదైనా సరే ఉమ్ ఎంత ఓపిక లేకున్నా ఓపిక చేసుకొని కాకపోతే ఒక గంట అటు ఇటు కొంచెం లేట్ అవుతుంది కొన్ని కావచ్చు కానీ
కానీ మనం తిన్నా మనకేం కాదు కానీ పిల్లలలకు పడితే చాలా డేంజర్ కదా పాపం
అవును మన ఇంట్లో చేసుకున్నది మన పిల్లలకు మనం తినేస్తే మన ఆరోగ్యము బాగుంటుంది మనము బాగుంటాము మన పిల్లలు కూడా బాగుంటారు
ఆ కానీ ఇప్పుడు పిల్లలు అందరూ బయటనే ఏ టేస్ట్ ఎక్కువగా నచ్చుతుంది కదా స్నాక్స్
అవన్నీ మన పిల్లలు ఏంటింటే మన పిల్లలకి మనం ఆ చెప్పాలన్నమాట
నేను వేరే వేరే వాళ్ళే నా స్కూల్ లో
ఆ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ వళ్ళవ అని నేర్చుకొని వచ్చేస్తారు మనల్ని అడుగుతా ఉంటారు మనం ఇంట్లో చేసి పెడతా ఉంటాం మనం ఇంట్లో చేసింది వాళ్ళకి ఏదినా నచ్చదు బయట ఫుడే కావాలి అనే ని అంటు ఉంటారు అయనా వాళ్ళ ఆ అల్లరి భరించలేక మనం బయ ఫుడ్ కచితంగా కొనివాల్సి వస్తుంది అంటే ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తింటారు పాని కూరింగ్ల తింటారు ఆ ఐస్ క్రీమ్స్ తింటారు ఆ లేస్ ప్యాకెట్స్ అని ఉంటాయి
మీ కూడా ఇష్టమా పానీపూరి అట్లా
పానీపూరి ఇష్టమే తింటాను పాపతో కలిసి ఎప్పుడైనా అలా బయటికి వెళ్ళి తినేసి వస్తాను అది కూడా టేస్ట్ బాగున్న దగ్గరిక వెళ్ళి తింటాము ఫ్రెష్ గా ఉన్న ది అనిపిస్ స్తేనే
హూ హా నాతో నాకైతే ఇష్టం లేదు పానిపూరి ఇట్లా, గోబీ ఇట్లా, మే ఇంట్లో వాళ్ళు ఏం తెలీదు మా సవాళ్ళట్లా మీ ఇష్ట వాళ్ళకి నాకు నాకైతే ఇష్టం లేవండి
హ్మ్ తింటామా మా పాప తింటది బానే
హా హ్మ్ హ్మ్ ఆ డైలీ అంటే డైలీ తినకూడదు మంత్ ఓక్ టైమ్ టూ టైమ్
ఆ అవును మంత్లీ వన్స్ ఒకసారి తింటే చాలు మరి డైలీ బయట ఫుడ్ తిన్నా కూడా మన కో హెల్త్ ఆరోగ్యం అయితే చాలా బాగా ఖరాబ్ అయితుంది అనవసరంగా మన చేతులారా మనం తెలిసి తెలిస్ సి మన ఆరో గ్యాన్ని మనమే పాడు చేస్ కుంటాన్న బయట రోజు తినడం వల్ల రోజు తినకూడదు అది మ్మ్
మనమే హెల్త్ సైన్స్ లో ఉండేటే బెస్ట్ ఆన్సర్
బెస్ట్ ఫుడ్ అవును పిల్లలకి నచ్చే విధంగా వాళ్ళకి డిఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంట్లో ఉన్న వాటితోనే డిఫరెంట్ డిఫరెంట్గా చేయడం జరగాలి ఇప్పుడు మిగిలిపోయిన రైస్ ఉందనుకో కొండి ఆ మిగిలిపోయిన రైస్ లోనేక్ కొంచెంత పెరుగు కలిపేసి దాన్ని మిక్సీ చేసేసి గ్రైండ్ చేసేసి దాంట్లో ఇంత ఆనియన్స్ కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆమ్ లే ఆ జీలకర్ర ఆ ఇలాంటి వేసి ఇట్లా మనం పునుగులు చిన్న చిన్న పునుగులు వేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో హుమ్ ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా రకరకాలుగా చేసుకోవచ్చు హుమ్మ్ దానిలోకి ఆ అలాంటి పునుగులు వేసుకొని దానికి ఇంకా టమాటో చె ట్నీ పెట్టుకొని తింటే చాలా సూ
చాలా బాగుండవు బయట ఫుడ్ కన్నా మనం చేస్తే ఒక సాటి పర్సెట్ బాగుంటాయి
అవును బాగుంటది ఓకే అండి బాయ్ అండి ఊ థ్యాంక్ యూ అండి
థ్యాంక్ యూ
ఉ